బయటి ఉన్నావా
లేదు చెప్పు నాకు కోపు తట్ వచ్చారమా పెద్ద ఏంది ఇ ఫన్ దీంట్లో చేస్తా ఆ
అప్పా హ సర్ల అయితే చెయడి
పోఓహరా క్ష చేయిద్ద శృతి
మళ్ళ
మద్ద మీకు ఇంటికాని నెట్ రాదని తెలుసు కదా
వైఫై వస్తు వస్తుంది కానీ ఏమో
ఆ తెలిసి గాని చేస్తావు చూడు
వస్తుంది సరిగా అంత అంత కరెక్టుగా
అ
హ
కోడింగ్ లేదంట
కోడింగ్ లేదా
అ
ఇంగే ఉన్నాయి్ ఎగ్జామ్ లో అంత ఆప్టిట్యూడ్ అవైనా
మార్కెటింగ్ హెచ్చారు
ఆ
డేటా
పోరని
అ
హ
బ్లడ్ రిలేషన్స్ ఏ రాలేదంట
హ
ఆ రేషర్సు ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకోటి ఎదో చెపుతారుగా
హ ఇంకోటి ఏముంది ఇవి సిల్లోగ్రామ్ ఇవేవో ఉన్నాయి కదా చాలా రీజనింగ్ లో ఉన్నాయి అవన్నీ
మేము
హ
కోడింగ్ కోడింగ్ కోడింగ్ అంత
కోడింగ్ కోడింగ్ ఈజ దిగనా
మూది ఇది ఏమ వచ్చు నీకు కోడింగు
కోడింగ్ అంటే ఆ కోడింగ్ కాదు దీ టాపిక్ కోడింగ్గ డి కోడింగ్ంది కదా ఇవి ఏబిసి తో అవి ఆ అ
ఆ వచ్చినయో లేదొ
హ
అ
అ
పెద్ద ఏసినావు కదా స్టేటస్ కి
ఏ స్టేటస్ ఏం వచ్చింది చెప్పు ఏం రాలే నాకు బ్లాక్ గా కనిపించంది ఆ
స్టోరీ కి
నార్మల్ వాట్సాప్ లో పెట్టింటే అది బ్లాక్ గా కనిపించింది ఏం రాలా
హు
మ్మ్ మిరపకాయలు మిరపకాయలు తిన్న
ఏం చేస్తావ్
ఓటి మిరపకాయలు
ఆ ఉటి మీరప్
ఎండ పెట్టినే ఇవి ఎత్తనా కొన్ని ఉగా టబు హు
ఇచ్చా
నేను వద్దన్న కూడా పెట్టింది
అ హు
ఉ
ఇంటికి వచ్చిన పోయినావ్ కదా అందుకు సంతోషం ఎక్కువ అయిపోయిందేమో లే ఉ ఏడ పోయింది ఇప్పుడు
హు
ఎడ పోయింది ఇప్పుడు
ఉంది కింద
నువ్వు
నే ఇప్పుడే వచ్చిన పైకి
అద్దాల వాడికి
లేదు బయటకి ఉరికే
ఇప్పుడు మళ్ళీ మీ వచ్చిననుక ఫోన్ కట్ చేస్తావు కదా
కట్ చేస్తా
అప్పుడే కట్ చేసినావు కదా
కచేలా కట్టయిపోయింది కదా
ఊత
నిమ్మూతి
నేను హలో నేను హలో హలో అంటాండా పెద్దా నువ్ పక్కన మాట్లాడు కుంటాన్నావ్
దాన్ తర్వాత కనెక్ట్ అయ్ ఉన్నింది నేన్ హలో అన్న మళ్ళీ వైఫై పోయింది డిస్కనెక్ట్ పోయింది
ఉమ్ చెప్
ఉమ్
ఇంకేం
ఏప్పాలి ఇడ పడుకుందామంటే పూత అంతా పడింది
హ
సక్క
అమ్మా బాగున్దా
ఉమ్
అమ్మ బాగుందా
ఉమ్
హ
బావుంది
ఇంగే మండి
అ
నేనే బాగలేను
చాల్
ఉమ్
ఉమ్
ఏమో తెలీదు ఏమైంది
పోయ్ చిన్న
అ
ఏమయ్ తుంది
తెలీదు
ఉ ఉమ్ స
నీకు మళ్ళీ దాని గురించేత్ తనక్ కోపమొస్సాది
అ
ఆ
ఉమ్మ్
మళ్ళీ గా నెల్లూరు గురించి ప్తే నీక్ కోపమొస్సాది నేనేం చేసేది.
ఏం చెప్దామని చెప్పు.
టిగెట్ బుక్ చేద్దామా అని అంతే. ట్రైన్ టికెట్.
ఇంకా చాలా డేస్ ఉంది గదా.
సార్ నేను ఇంకా అడగను, సెంట్రల్ లో వెళిపోతాం అంతే.
హా నీధ్
ఇప్పుడే తొంభై ఐదు ఉన్నాయి అంతే.
హ్మ్మ్
చాలా డేస్ ఉన్నాయి గదా.
వీళ్ళు ఏమంటారో అని మనమిద్దరము అంటే
ఆ
మన ఇద్దరమే అంటే.
హా్
విలియమ్ అంటారు.
ఎవరు
మా అక్క గాని, అదే అన్నా.
పని ఇప్పుడు నువ్వు నైట్ పోతావని చెప్తావా ఆ నైట్ పోతానని చోప్ తవా
తెలియలా ఎట్లా చెప్పాలనైయి అట్లా అయితే ఇంగా. ఆడకి రాలేని కదా నైటీన్
నైన్టీన్ ఈటికి రా సాయంత్రం నాలుగు గంట్లా గంట మదనపల్లికి పొద్దున్నే పోతామని చెప్పి కేవ్ ఆ
హుమ్మ్ చెప్తానండి
ఏం చెప్తావు
హ్మ్మ్
హలో
వాళ్ళేమన్నారు
ఎవరు
మీ మీ సెక్షన్ లో ప్రవీణ్.
వాడేం టికెట్ బుక్ చే చదా అనుకుంటున్నాడు. మీ చుట్టే
ఉష్ ష్
హుమ్మ్
ఒక మాట ఆ పిల్లను అడుగుతాను ఇంగా ఏమంటందో చూసి ఒక మాట ఆ పాపను అడుగు త విజయనీ
ఆ
మేం అందరూ చూస్తాం ఉహ్
హుమ్మ్
ఆ హా
హ్మ్ ఇంకే
చెప్పాలి ఎం తిన్నావ్
తినలే
ఇప్పుడు ఎందుకు
మనం తాలాగలన్స్
మంచిది
హుమ్మ్ పపదున్నే తినిందే డే
అయితే
అందుకు తిన్లే
ఇలాంటి వైన తిన్నచు కదా
ఆ
నైట్ కి తినిండొచ్చు కదా ఆఫ్టర్నూన్
అక్ కలి గాలే
నాకు కూడా అట్లే ఉంటది రెండు
అండి
మాక్ అట్లే అనిపిస్తాదిలే
ఓవరక్ట్ చేస్తున్నారు మొఖం పైన తన్స్ సో
మ్
హ్
మాల్ తినాలా కదా
హ్
మా లాగా చేయలే కదా తిన్లేదు.
ఎవరు
సమయి
ఇప్పుడ్ ఎం ఎన్ హలో
మంచీది
ఉమ్ ఆకలి కాలే ఏం అప్పలా అన్నారూ
ఓ
హలో! చెప్పూ
చెప్పు
నే ఏమిలె
పొద్దున్న ఏం తిన్నావ్
పొద్దున్న ఆ అన్నం.
అన్నం.
మదేదో చట్నీ. హ్
ముూసుకొని తినిప్పుడు.
ముస్కొని తినిప్పుడు. హ్ కథల పాడతాంది కథల్
ఇంకా
హ్ తింటలే. హ్ కే.
హ్ స్కూటీ తోల్నా.
ఆహ నీ తోలు లు
నిదంగ్ నె ఫస్టే ఒక దాన్ని తోల్నా మళ్ళీ మా అక్కనే ఎంచుకొమ్మిన పాలకుపోయి వచ్చినామాలో
ఇకబా
హ ఆ
అ
వొద్దు నే నిద్రపోయినా బస్సు లో కానీ టైర్డ్గా అనిపించా మూడు బస్సులు మారి టైర్డ్గా
అ ఎంతచ్చ మళ్లి పను చేస్త నాచంపూర్
అంతలే
అ అ
మళ్ళీ చేస్తా
ఇంటికి వద్దా నేను ఉప్పు తీసుకొని బొమ్మ రమ్మని చెప్పింది ఇప్పుడు చేయనీ నా దెగ్గరే ఉం
సర్లే పోప్ప
ఓవరక్షన్ చేయదు
పోలే
త వీలైతంది
ఇప్పుడా
హ్మ్ చెయవా
హాయ్ ఇప్పుడేనా మళ్ళ అయినా
మళ్ళిచోకే మీకేమన్న పని ఉంది ఏమో పడు
పాలు తాగుతా ఆకలి ఎస్తంది
సార్లు సరే అయితే బాయ్ జాగ్ర
హ్మ్ బాయ్
బాయ్ హ్మ్